హలో
హలో చె హలో
తోగేడి అయిపోయిందా తొగేడి అయిపోయిందా అయిపోయిందా
అయిపోయింది దానిలో టమాటో చెట్ని అయిపోయింది
ఆమ్
చెట్లు ఇంక వర్షం పడుతది ఇం కదా ఇ పీకే పీకేయాలి అవి పట్టా కదా
ఆ వర్షం బాగు పడిందా మరి రాత్రి పడిందా మీకు రాత్రి కూడా
రాత్రి లేదు పగలే ఇరోచ్చే పడే ఐదు నిమిషం పది నిమిషాలు అట్లా ఉన్న ఓ రకం గటి ఇంట్లో పరేయండి
దో
ఇంట్లోది వద్దు కారే తటల్ పడింది
ఇప్పుడు ఎండ కాస్తాందా
ఉమ్ ఎలా అయితే వస్తాం లేండి
ఉమ్
రావా భ ఎం లే మాటల్ ఎం లేవు
మా క్యాప్ అన్న నలుపా
ఆ అవునులే ఉమ్
ఊరికి బొయ్యేసొచ్చాము ఇక్కడు అలిగేది ఏడ్చేది ఎక్కువయింది ప ఏదోని చెప్పింది అది జరగాలనేటట్టు ఏడుత్తాంది పింక్ ఇదు ఊర్లో పాపా
ఆ
సుకో ఇడ
ఆ
అలి వుచ్చేది పీట
అయ్యా
కుర్జీ లో ఏసెన్ అలిగి
అవున్లే మ్మ్ మ్మ్ ఉ
మసాలా ఇది చేేసుకుని చికిన్ పెట్ట్ స్టవ్ మింద ఒ పనైపోతాది మొన్నే ఉదిన్ దింపా
చేసిండదే
నూనుందిని న మీ బాస్నంతా
మొన్న ఆంద రోజే గదా టౌన్ లో దినిండేది
అది ఎక్కడికైతాది
ఇ మొన్న అస కూర్లే అసల్ తిన్లే దశ్విని నేనా
ఆ ఊర్లో అది బాలే నచ్చలే నాకి నాక్ నచ్చలేదు అంటే ఆ ముక్కలు బాగే లేవు పిల్లోలన్నీ మంచి ముక్కలేసి పెట్టినావా పిల్లలకి మన కన్ని దో బుడ్డ బుడు ముక్కలు కాబుచ్చి పాదిన్న లేదా అసిన్నెన్
పేసి జేషినాడు ఏసిండేదంతా తినే నాడు పొద్ద నైపొయింది వద్దనధ్యన
మ్మ్
ఇంగేమి
ఇంకే మళ్ళీ వచ్చింది వచ్చిందే దేవళ మస్నువ్డే
మరింగ గుడొచ్చే లేదులే లెదు లేదు
ఆ చిన్న కల్గండ్ పోతున్న లేదా
తీస్కోతే ముగ్గురు బోదాందాని ఆ యాడ్లేదబ్బా ఎం చెప్తడు ఉండేటి టవే ఉంటాడా
అత్తయ్ గాయ్ ఆయనానె
ఊ ఐదారు కాయలు ఏసబొయింది నేను అంతే ఆరు కాయలేమో ఏస్కుచ్చ్
అత్తయ్క్ కాయసమెసూలే
ఆ
అత్తయా అత్తయ ఎసూలే
వాటికే
వళ్ళూరుకి
సెమ్యలు చేసి ఎం తైతుంది సేమ్యలు పాలు
ఉత్త సేమయ పాలా
హ్మ్ అదేలా టైం లేదు అసలుకి
హ్మ్
కడుకోవద్ అన్ని బండ్లు కడుక్కన్ని అన్ని చేసుకో
అత్తాయి పొద్దట్నుంచి అత్తయక సవాలడిట్టి
హ్మ్
హ్మ్
ఉషా పని ఉషయ పని మేల ఉరికే
ఆ
తందకున్ తెలిద
సింది
హ్మ్ ఏమన్ చేత్తుందా కొన్ని మనకి ఇష్ట మనం చేయలేని పనులు కోన్ని తెదు కానీ చెత్తది మనం మనం చేయలేని కొన్ని చేస్తంది ఇంట్రెస్ట్ లేని మనకి మంద నాక అంత ఇంట్రెట్ ఉంటదవవా దస అవక ఇష్ట దేసీ
ఏదో గు చుత్తె నిల్లడ ఒక బా బ ఒకట ఒ ఉత్తనిళ్తును అట్లా అట్లా ఒకసారి ఓ సారి అట్నె ఆయతుందట
అదే స నిలోనేస్తున్నారా
హ్మ్ ఏసోచ్చిన
హ్మ్ హ్మ్మ్
ఇంగేమే
ఏ య్ నేను అమ్మూలే తలికి మా పాప పోతరు హ్మ్ ఎట్లిస్ట్ మసాలా అడి
ఆ
హ్న్ పాలు కగా పెట్టిన తర్వతా ఐ మిన్ మేము హ్మ్ ఎమె మసాలా అడిచు ఉంటేపా కరెంట్ వినా ఆయన తినసేపు వేసుకోవచ్చు మసాలా ముందు ఉత్త తింటుండమ్మా మా ఆయన ఇగా మసాలా పేట్టిండోచ్చు వస్తుంది చికెన్ మసాలా వేసి ఫ్రై లాగా చెసుకొని తింటుంటంది ఇప్పుడు లేదు నాక్ నాక్ ఉత్తద అట్ల నాకి మసాలా పెట్ట